హలో హలో ఆ తిన్నాం తమ్ముడు తిన్నావా
ఆ తిన్న ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇందాకే బుక్స్ పక్కన పెట్టసా చదువుకుందాం అను వంటి ఇవి నోటిఫికేషన్స్ వస్తున్నాయని విన్నాను
అవునండి ఆర్ఆర్బి ది వచ్చిందండి మా ఫ్రెండ్స్ చెప్పారు నాకు కూడా ఆర్ఆర్బి నోటిఫికేషన్ ఏమిటి అదండీ అది
ఇప్పటినుంచి నోటిఫికేషన్స్ వస్తాయి అనేది ఇంకా క్యాలెండర్ వచ్చేసింది ఇప్పటినుంచి ఏ సిక్స్ మంత్స్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి ప్రిపరేషన్ స్టార్ట్ చెయాలండి ఇకా
ఆర్ఆర్బి అంటే రైల్వే
ఆర్ఆర్బి అంటే ఆర్ఆర్బి లో చాలా ఉంటాయండి ఎన్టీపిసి గ్రూప్ డి ఇవి టెక్నిషియన్ గ్రేడ్ త్రీ
ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ ఏమిటి దండి
ఇప్పుడు అది షార్ట్ నోటీస్ రిలీజ్ అయింది ఆర్ఆర్బి సెక్షన్ కంట్రోలర్ ఆఫీసర్ అని చాలా వీళ్లకు కూడా ఉంటాయి బీటెక్ వాళ్ళకి ఆర్ఆర్బి గ్రేడ్ తి లోకో పైలట్ ఇవు ఉంటాయండి ఆర్ఆర్బీలో బీటెక్ చేస్
అవును డిగ్రీ మేలా బీటెక్ మేలా అండి
బీటెక్ మెయిల్ అండి
ఎందుకండీ అలా డిగ్రీ కూడా మేలే కదా
డిగ్రీ కూడా మేలేలేండి కాకపోతే బీటెక్ చేసిన వాళ్ళకు ఆపర్చునిటీస్ ఎక్ వగా ఉంటాయండి
అవునా
అంటే డిగ్రీ నార్మల్ గా డిగ ఇంటర్ చేసి డిగ్ గ్రీ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ ఒకటే ఆపర్చునిటీస్ ఉంటాయి గ డిగ్రీ బేస్ మీద
బీటెక్ చేసిన వాళ్ళకి ప్రైవేట్ సైడ్ ఉంటాయి ప్లస్ గవర్నమెంట్ సైడ్ ఉంటాయి
ఆ వాళ్ళు ప్రైవేట్ సైడ్ కూడా ఇలా ఇన్ఫోసిస్ విప్రో బజాజ్ ఎల ఎలక్ట్రానిక్స్ ఇలా ప్రైవేట్ లో కూడా వర్క్ చేసుకోవచ్చు కదండి
అవునండి కానీ ఇప్పుడుండే జనరేషన్ లో మనం ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ చది కాన్సన్ట్రేషన్ పెట్టి చదివినా కూడా కొట్టొచ్చండి ఎందు గవర్నమెంట్ జాబు ఎందుకంటే ఇప్పుడు అందరూ డిస్ట్రాక్షన్ లో ఉన్నారండి
అలా అని కి అందరు అలాగే అనుకుంటారండి మనం ఒక్కటే అలా అనుకోం కదండి సీరియస్ యాప్స్ కి యాస్ ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు
ఉంటారండి కానీ ప్చ్ ఆ కష్టపడాలండి
చాలా అంటే ఇంకా చాలా కష్టపడాలండి ఇంకా
అంటే కొంతమంది నోటిఫికేషన్ అన్నప్పుడు కొంచెం ఊపు మీద ఉంటారండి ఆ వచ్చే కొద్దీ వచ్చే కొద్దీ ఏం చదువుతాలే అని డ్రాప్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి
అవునండి కాకపోతే కన్సిస్టెంట్గా ఎవరైతే చదువుతారో వాళ్ళ మాత్రమే జాబ్ వస్తుందండి ఇప్పుడు మధ్యలో వచ్చేసి ఓ ఎగ్జామ్స్ కి టూ మంత్స్ త్రీ మంత్స్ వన్ మంత్ ముందర ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కష్టం అవుతుందండి చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది
ఆ అవునండి మా హ్మ్ ఒక సిక్స్ మంత్స్ ఉందనుకోండి దానిలో ఫోర్ మంత్స్ పనికి వెళ్దామని చెప్పేసి పార్ట్ టైం జాబులు చేసుకుందామని ఆలోచిస్తే ఫుల్ టైమ్ జాబ్ మిస్ అయితా మండి మనం
అవునండి నేను అలాగే చేశానం అండి అలాగే టూ మంత్స్ అలాగే అయిపోయింది
అవునండి కూలి పన్లకు వెళ్ళడం మానండి ఇకా ఇక అంటే చెయ్యండి చేసిన తర్వాత దానికి ఎంత ప్రయారిటీ ఇస్తారో కొంచెం దీనికి ఎక్కువ ఇవ్వాలండి
అంటే ఇంకా పని చేస్తే ఇంకా టైం ఎక్కడ ఉంటుందండి బాడీ అనేది వీక్ అయిపోతుంది కదండి మనకు కూడా స్ట్రెంత్ ఎక్కడ నుంచి వస్తుందండి
ఇగ రెండు మెయింటైన్ చేయాలండి మరి
చాలా ఉండాలండి అలా అయితే
మరి కావాలన్నప్పుడు చేయాలి కదండి
కష్టపడాలి ఇంకా అయినా బీటెకే బెటర్ అనిపిస్తుందండి నాకు అయితే
బీటెక్కే బెటరంటారా అని
అవునండి ఇప్పుడు మనం ఏ ఫీల్డ్ తీసుకుంటామో ఇప్పుడు నార్మల్గా బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా
అవునవును
వాళ్ళకి ఇప్పుడు నార్మల్గా ఇవి ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఇవి రాసుకుంటారు ప్లస్ వాళ్ళకు స్పెషల్ గా కొన్ని బ్రాంచ్ ఈ బ్రాంచ్ ఈ ఎలక్ట్రికల్ ఇవి ఉంటాయి కదా మెకానికల్ సివిల్ ఇవి ఈ త్రీ గ్రూప్స్ కి మళ్ళీ గ్రూప్ జాబ్స్ ఉంటాయి ఇది ఎస్ఎస్ జి జేఈ ఆర్ అర్ అర్బిజేయి ఇలా లోకో పైలట్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఇవి ఉంటాయాండి మళ్ళీ వాళ్ళకి గ్రేడ్ త్రీ ఆఫీసర్స్ ఇగ పిసి లు పిఎస్సి లోను జాబ్స్ ఇవన్నీ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి ఫ్రీ గ్రూప్స్ కి మా ఇవి రాసుకోవచ్చు అవి రాసుకోవచ్చు ఇప్పుడు నార్మల్ గా డిగ్రీ చేసినోళ్ళకి ఓన్లీ బ్యాంకింగ్ ఎస్ఎస్సినే కానీ వాటితో పాటు వీళ్ళు ఇవి కూడా రాసుకోవచ్చు
అవునండి ఆపర్చునిటీస్ ఎక్కువ కాదు కానీ బిటెక్ గ్రాడ్యుయేట్స్ చాలా మంది ఉన్నారు కదండి ఇంటికోకరు ఇంటికిద్దరు ఉంటారండి
అవునండి మరి వాళ్ళకి రైట్ పాత్ తెలియదేమో అండి నాకుతెల్ సి అంటే ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి అని లేదు వాళ్ళకి సరిగా తెలియలేకేంటది
అవునండి ఇంగ ఫస్ట్ ఇయర్ నుంటే కష్టపడితేే మేల్ కదండి
నాకు తెలిసి ఇప్పుడు బీటెక్ ఫైన్ స్టార్టింగ్ ఇయర్ నుంచే ఇలాంటి ఎంజాయ్మెంట్స్ కన్నిటికీ దూరంగా ఉండి ఆ ఫోర్ ఇయర్స్ లో ఏదో ఒక ఫీల్డ్ ఎంచుకొని కష్టపడితే చాలండి వచ్చే తర్వాత బీటెక్ అయిపోయేలోపు ఏదన్నోట్ కేషన్ కప్లై చేసుకొని జాబ్ పుట్టేయొచ్చు లేదు ఇప్పడు బీటెక్ ఎంజాయ్ చేద్దాము తర్వాత చూసుకుందాంలే అనుకుంటే తర్వాత ఇప్ ఫోర్ ఇయర్స్ కాస్త ఇంకో ఫోర్ ఇయర్స్ అవుతుందండి
అవున అండి ఇప్పుడు మరి ఇవి ఎస్ఎస్సి అవన్నీ ఎస్ఎస్సి సిజియాలు అవన్నీ డిగ్రీ బేస్డా అండి లేదంటే
డిగ్రీ డిగ్రీ బేస్డ్ ఉన్నాయి ఇంటర్ బేస్డ్ కూడా ఉన్నాయండి సిహెచ్ఎస్ఎల్ ఇంటర్ బేస్డ్ ఉంది ఎంటిఎస్ టెన్త్ బేస్డ్ ఉంది సిజిఎల్ మాత్రమే గ్రాడ్యుయేట్ అవ్వాలి
అవునా అండి అయితే బీటెక్ మేలు అంటారు మీరు
ఆ ఇప్పుడు మీరు ఇంటర్ కంప్లీట్ అయినా కూడా సిహెచ్ఎస్ఎల్ ఎంటిఎస్యు కూడా రాస్ కోచ్చు మీరు కాలేజీ లో కాలేక్ కేళ్తు కూడా రాసుకోవచ్చు ట్రై అ కియొచ్చు అంటే అవేర్నెస్ వస్తుంది కదా మీకు బీటెక్ అయిపోయే లోపల ఈ ఎగ్జామ్స్ రాస్ తె నీకు ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది కొంచెం
అవునండి ట్రై చేయాలండి
మీరు ఈసారి నోట్స్ నోటిఫికేషన్ వ వస్ నెక్స్ట్ మంత్ అవి వస్తుంది అప్పుడు అప్లై చే కొని రాయండి మీకు అవేర్నెస్ వస్తుంది కొంచము గ్రూప్ వస్తుంది అంత లోపల
అవునండి
మీరు ఇప్పుడే నాకు ఎందుకు లే ఇవన్నీ అనుకుంటే ఇంగా తర్వాత ఇప్ ఇప్పుడు అవేర్నెస్ వచ్చేది ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళ ఒక ఫోర్ ఇయర్స్ కి దాని మీద అవగాహన వచ్చిన తర్వాత మీరు రియలైజ్ అవ్వాల్సి వస్తుంది,
అవునండి మీదేదో ప్రయత్నం ఇప్పుడే చేస్తే మేలు కదండి
ఇప్పటి నుంచే మీకు ఏదైతే ఎజిబిలిటీ అన్నీ రాస్తుపొవాలి అవి వస్తావ రావ అనేది అవుట్ ఆఫ్ ఎందుకు, అంటే మీకు అన్ని ఎగ్జామ్స్ కింద ఒక గ్రిూప్ వస్తుంది అన్ని రాసే లోపు బీటెక్ ఫైవ్ ఫైనాలిఇయర్ అయిపోయే లోపు రాస్తూ స్తు రాసేస్తూ ఉంటే ఓహో ఇది ఇట్లు ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని ఫైనల్ గా మీరు ఒక కన్క్లూజన్ కీ వచ్చేసి తర్వాత ఒక సిక్స్ మంత్స్ తీసుకున్నా కూడా వెంటనే జాబ్ కొట్టేయగలరు,
అయితే ట్రై చేద్దాం అండి ఇప్పటి నుంటే మొదలు పెడితే
ఆ ఇప్పుడు ఏముందండి ఇప్పుడు ఏదో ట్రై చేస్తాది, తొందర సెట్ అయితారు డిగ్రీ కంప్లీట్ అయ్యే లోప్పు జాబ్ వస్తు తే ఎంత మేలండి మీ ఫ్యామిలీకి ఎంత సపోర్ట్ ఉంటుంది,
అవునండి ట్రై చేద్దామండి,
ట్రై చెయండి మరి మీ ఏదో చెప్పారు మీ ఇంటి పక్కన అబ్బాయి అని
ఆ అబ్బాయి అండి ఫస్ట్ టెన్త్ రాశాడండి,
ఓకే అండి
ఫెయిల్ అయ్యాడండి మళ్ళీ సప్లిమెంటరీ రాసాడండి,
అవునా అండి
మళ్ళీ ఫెయిల్ అయ్యాడండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సప్లై రాశాడండి
ఓకే
మళ్ళీ ఫెల్ అయ్యాడండి
ఓకే
మళ్ళీ సప్లీ రాశాడండి అప్పుడు పాస్ అయ్యాడండి,
ఓకే ఓ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ రాశాడా,
అతనికి ఇంకా ఇంటర్ చేరాక కాలేజ్ లో ఎంజాయ్మెంట్ ఉంటది అట్లే చదువుకున్నట్టు సర్టిఫికెట్ వస్తాది నీకు ఇంటర్ పాస్ అయితే అలా ఒక పాస్ కావచ్చు నువ్వు నీకు ఏది కావాలంటే అది ఉంది అనింటే అతను వినట్లేదండి,
అవునా అండి ఇప్పుడు ఇంటరే కాకపోయినా ఇవి ఉంటాయి కదండి పాలిటెక్నిక్ కోర్సెస్ ఆ డిప్లొమా కోర్సెస్ ఇంకా ఆ వేరే ఉంటాయి కదా ఐఐటీవి
అతనికి చెప్పినామండి
ఇ కోర్సెస్ ఇప్పుడు డిప్లొమా ఇవి చేసినా కూడా ఒక త్రీ ఇయర్స్ చేసిన తర్వాత ఏదో ఒక ప్రైవేట్ ఫీల్డ్ లో వర్క్ చేసుకోవచ్చు ఒక ట్వంటీ దక్కే దాకా
ఆ అతనికి చెప్పినా అండి ఇదల్లా ఏమంటాడంటే వద్దనా నేను పని చేసుకొనే ఉంటా అంటాడండి ఇప్పుడు చేస్తాడండి తర్వాత చేయగలడా
ఆ ఒక మహా అంటే ఇప్పుడు బాయ్స్ కి ఎక్కువ స్ట్రెంత్ ఉన్నట్టు ఫీల్ అవుతుంటారు కదా ఇప్పుడు ఇప్పుడే ఎదుగుతుంటారు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలా వచ్చేసరికి ఆ స్ట్రెంత్ మొత్తం పోతుంది థర్టీ ఇయర్స్ లోపు
అవునండి
థర్టీ ఇయర్స్ తర్వాత ఎవరు వర్క్ చేయలేరండి ఫిజికల్గా హలో
అవునండి
ఆ ఎవరేం చూడండి ఒక థర్టీ ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళని అడగండి మీరేమైనా ఫిజికల్ వర్క్ చేయ్యగలరా మీకు అంతా బలం శక్తి ఉన్నాయా మీలోన అని ఎవరైనా చెప్పగలరు లేరు చేయలేను అని
అవునండి అదే మా ఇంటి పక్కన కూడా చాలా మందిని చూశానండి
ఆ ఎవరన్న చదువుకొని వాళ్ళు ఉంటారు కదా మీ కజిన్స్ మీ పెద్దనాన్న కొడుకులు వాళ్ళని అడగండి పని చేయలేం రా అని చెప్తారు చదువుకోండి అని
అవునండి ఇక అదేంగా ఇప్పుడుంటే కష్టపడేది మేలండి
అవునండి ఇప్పుడు కష్టపడితే ఒక మహా అంటే ఒక ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పోతాయి అనుకోండి ఇప్పటి నుంచి కష్టపడితే తర్వాత సిక్స్టీ ఇయర్స్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది కదండి
అవునండి అదే కష్టపడి ఇంకా
ఇప్పుడు నుంచే మీరు అంతా సబ్జెక్ట్స్ తెలుసుకొని ప్రిపేర్ అవ్వండి మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే అప్పటి లోపు డెస్టినీ రీచ్ అవ్వగలుగుతారు
అవునండి అదే ట్రై చేస్తున్నాం అండి ఇంక ఇప్పటి నుండి మొదలు పెట్టేదే లేట్ అండి
అవునండి ఆ అబ్బాయికి మీ ఇంటి పక్కన అబ్బాయికి చెప్పండి ఇలా ఆర్మీ ఫీల్డ్ ఇలా ఇంట్రెస్ట్ ఉందేమో అడగండి
అతనికా అండి
ఆ
అతనికి ఏమి ఇంట్రెస్ట్ ఉందో అండి అతనికే తెలియాలి
ఇప్పుడు టెన్త్ అయిపోయింది కాబట్టి అతనికి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాయా
ఫిఫ్టీన్ ఇయర్స్
అదే పదైదు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు
ఆ ఉంటాయండి అతనికి
ఇప్పుడు ఆర్మీ ఫీల్డ్ లో కూడా పదైదు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు తీసుకుంటారు కదా
అవునండి అదే చెప్తా అండి ఆర్మీ గురించి నోటిఫికేషన్ పడినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి
అసలు ఆ అబ్బాయికి చదువే ఇంట్రెస్ట్ లేకపోతే ఇది టెన్త్ బేస్ మీద ఎస్ఎస్ సిజిడి ఎగ్జామ్ అయినా రాసుకోమని చెప్పండి
అతనికి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏం చేస్తామండి మనం